హలోలో
నిమ్ కార్యనాంచి
ఏం చేయట్లేదు చెప్పండి హలో చెప్పండి ఆ వినిపిస్తుంది
అడి
పర్వాలేదు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం పర్వాలేదు
ఏ హాస్పిటల్ కి వెళ్లారండి
ఇక్కడ శ్వేత్త కె ఆర్ రెడ్డి అ
ఎనీ డేస్ నుంచి ఎలా ఉంది
త్రీ డేస్ నుంచి ఉంది ఈ రోజు కొంచెం పర్వాలేదు డే టైమ్ మామూలుగానే ఉంటుంది నైట్ టైమ్ ఎక్కువ అవుతుంది
బ్ బ్లడ్ టెస్ట్ చపించలేదా
రిక్వైర్డ్ అని చెప్పతున్నారు ఆ తనే ఏం బానే ఉంత అది ఏదో భయపడినట్టుంది అందుకే ఆ దే అంత అంత బాగానే ఉంది నైట్ చ నైట్ టైమ్ మాత్రమే వస్తా
బ పాపా పెద్ద పెద్ద పాప బా అ అలాగే కొంచం బష్టం చిన్నరా అనేక మ చెైన్నై నా నైట్ నుంచి సిటీ వర్గా
ఆ బ్లడ్ టెస్ట్ చేసి శర మీ పాప పెద్ద పాపకి
బ్లడ్ టెస్ట్ లేదు ఎక్స్రే తీసారు ఎక్స్రే లో న్మోనియా అని చెప్పారు దానికి మెడికేషన్ ఫ విచ్చారా
ఆ
దాంతో పాటు చాక్లెట్స్ ఇంకా స్వీట్ సంబంధించిన వస్తువులు అవిేం తినకూడదు ఒటి ఇచ్చినా గాని స్వీట్ అనేది ఒకటి ఇచ్చినా ని అది ఆ కాఫ్ కోల్డ్ అవంతా వన్ వీక్ మళ్ళా ఎక్స్టెండ్ అవుతాయి అని చెప్పారు మళ్ళా నిబులై చే తను డంక్ లో పెట్టుకునేది అడీ ఇచ్చారు దాని తర్వాత మళ్ళా పఫ్ కిట్ అనే తను ఒక కిట్ ఇచ్చారు దాంట్లో ఇం చేయలాల్సి వచ్చిన్నాయి పొద్దున్న టూ టైమ్స్ మధ్యాహ్నం టూ టైమ్స్ సాయంత్రం నైట్ ఫోర్ టైమ్స్ పెట్టాలా అంత పెడితే పెద్దదన
ఎప్పటి నుంచి పెత పెట్టేది స్టార్ట్ చేసినవాా
హ సార్ చేసిన ఫోర్ డేస్ ఐతంది పోయేసి వచ్చ అప్పడు నుంచి పెడతానే ఉండం
ఇంప్రూమెంట్ ఉందియితే
కొంచెం బెటర్ కానీ తినదానికే నిన్న నైట్ అంతా ఫీవర్ దానికి ఫుడ్ కూడా తినలేదు తిన్నా కాని ఒకవేళసటప్సేటప్పుడు కట్టేస్తాం అది అట్ట చేసి దానికి దక్కేదానికి కూడా చె వ లేక నైట్ అంత ఒకలాగా సౌండ్ చేస్తానండి సోన్ ను
తా తానికి బ్లడ్ టెస్ట్ చెప్పినారా చిన్న పాపకి
అ తీవ్ర జాది నిమోనియా సంబంధించిన ఫీవర్ అయితే బ్లడ్ టెస్ట్ చేసి ఏ రకం ఫీవర్ అని ద్య చెప్తారు
ఆ
ఇది మనకి తెలిసిపోయింది కదా నిమోనియా అద్ అట్లనే ఉంటుందంట కోల్డ్ కాఫ్ తగ్గదంట త్రీ టు ఫోర్ వీక్స్ పడుతుందంట దానికి
ఆహా పెద్ద పాపకి నిమోనియా చిన్న పాపకి నేన్ చెప్పేది
అదే ఇద్దరికి అదే ఒకరి నుంచి ఒకరికి వస్తుందంట ఉమ్ ఇద్దరు పిల్లొల్ఉంటే వాళ్ళిద్దరికి వస్తుందంట ఇంట్లో మ్ దానిక్ పట్టిండే కిట్టు కూడా దీనిక్ పేట్ట గుడద్ కై రోజ్ రమ్మన్నార్ మల్ల
త్వరే ఆ ఆ
ఉం ఈ రోజు ఇంకా ఆటోలో బోవాల అందుకనీసం గుమ్మన్ అయిపోయినా
ఆ అన్ని సపరేట్ ఉంటాయిలే వన్ ఇయర్ పాపకి దీనికి డ్రాప్స్ ఇస్తారేమో చిన్న
మ్మ్ ఎన్ని సిరప్లు ఇల్లంత సిరప్లే రెం కాదు ఉహుం తగ్ దదానికి ఫోటక్ఫోర్ సిరప్లు
మ్
ఆ తినే అంటే సక్కరంగా తినే తి ఇప్పుడు అంటే మామూలుగా ఉన్నప్పుడుంతే దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావడం లే
ఉందే కుచల్ మ్మ్ జ్యూస్లు ఇచ్చినప్పుడే ఇబ్బందే మ్
ఇప్పటికైతే పాపం అడగడం లేదు నువ్వు దగ్గుతన్ దానికే భయంమేసేసింది డై దగ్గి దగ్గి దానికి దాని వల్ల కాల అట్ నే ముడక్కుపోయింది బిడ్డ మళ్ళీ ఇప్పుడు దానికి నానా నీకు దగ్గు కదా నాన్న అట్లంత ఆడగ కుడదు బంగారు అనేసి చెప్నమంటే గొబ్బనే ఆంటందే మ్మ్
అడిగినా కూడా ఇంకా ఆ
తగ్గిపోతనే తీస్తాన్ తల్లి అనేసి అని చెప్తే ఒక్సారి తప్పను ఒక్సారి మాట్ఇంటాను ఆ దబ్బు వచ్చినప్పటి నుంచి వెకట్లేదులే
మ్మ్
డైవర్ట్ చేస్తా ఇంకే మన వెట్త విష్ణ
లేదు వాళ్ళు ఇంక మండి చేసి కావాలన్నా కూడా కంట్రోల్ చేయాల్సిందే తప్ ఒకది బంగవాళ్వ ఉం తగ్గాలంటే ఇంక కంట్రోల్ చేయాల్
హనీ ఇమన్ చెప్నారు అనీ నైట్ టైమ్ లో హనీ ఒక స్పూన్ లో వేసుకొని ఆ కొంచెం గోరు వెచ్చట్ నీళ్లలో అయిన యేతన్ కానీ ఏం తాగదు కదా అట్లా సర నేను స్పూన్ లో వేసుకొని అది నాకుపిచ్చేసి మళ్ళీ బోరవచ్చ వాటర్ కూడా దాగితేస్తాను
ఆహా హని ఎందు కంటా
కాఫ్ ని తగ్గిస్తుంది చెప్నాడు
ఆహాహా ఉత్తి వాటర్లో వేసి కలిపి పట్టాలా
ఒక ఒక స్పూన్ అని ఇమంది చెప్నాడు
ఆ హా త తుందా
తగలా అందుకే నేను నాకు మమ్మీ నాకు స్వీట్ గా ఏమన్నా తినాలనిపి అంత తీ మమ్మీ అనతే నింది సరే నా జప్న మళస్వి అ హని తీసుకోండిన్న స్వీట్ గా తినాలన్నావు కదా ఎత్తనుమ్మా అని చెప్పి ఓ థ్యాంక్ యూ మమ్మీ
బయటది స్వీటే ఉంటుంది కదా అది అవి కల్ తీ స్వే
డాబర్ ఆయనే చెప్పినాడు డాక్టర్ చెప్పినాడు డాబర్ హనీ యూజ్ చేయండి అని చెప్పినడు ఏది యూజ్ చేయాలంటే ఆ డాబర్ హనీ వాడండి
ఆ ఆ ఏమో అని ఇవి బయట అమ్మేవి కూడా కల్తనే స్వీట్ ఎక్కువగానే ఉంటయి
కానీ వాళ్ళే చెప్న్నారు కదా ఇ చేస్తాం మన అదొక రెమిడీ అంట ఈ రోజు రమ్మన్నాడు ఇంక రేపు వాళ్ళ డాడీ ఉంటాడు కదా అని కానీ రేపు బంట్లో పోచ్చలేదాకై ఈ రజ అ బవల్
ఆహాహా
ఒక పూటక ఏముందులే ఈ పూట వరకు ఉన్నాయి ఒక సిరప్ మాత్రమే అయిపోయింది ఇంక రేపు పోయేసి దాన్ని చెక్ చేయి చాలా చిన్నదానికి ఇంకోతరం తెచ్చుకోవాలి
ఉ అంతేలే ఇద్దరుకు కొంచెం దూరం పెట్ బెటరు అంత
ఈ ఆడ ఉంటారు ఆ యాడ ఉంటారు ఫస్ట్దిప్పుడు చిన్న బిడ్డ కంటే ఇంకా ఇకు ఏదన్నా పాలు తాగడు అప్పుడు ఒసారి అది దేనికి అది నీలు కావాలన్నా మమ్మీ పోయా లోపాలన్న మమ్మీ మమ్మినే చేయ్యాలా మమ్మినే మమ్మినే మరి లేకపోతే అది చేస్తాంది గోల గోళ చేసా అసలు కిందపడి తొల్లి వస్తాండ అది దాంతో దబ్బగు చేస్తాండ సరిగా దాని అత్తుకొనే ఉన్న పాపం చిన్నది అర్థం చేసుకుని చిన్నది కొంచెం దూరంగా ఉండేది
మీ మమ్మీ ఉండారా
మా మమ్మీ ఉన్నా మా అత్తమ్మ ఎవరు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పోడంలే అట్లా
ఆ
ఉ మమ్మినే కావాలి మమ్మినే కా వాళ్లు ఏదోకటి చేస్తారా విసేరుద్దేదో లేకపోతే ఏమన్నా చేసేదో తడుగు దొడుగుకేద చేస్తారా
ఆ
అందుకని భయపడిపోయి అది మమ్మినే కావాలి అనేది
ఇంకా పోయినట్టే స్కూలు అయితే
ఉహు స్కూలు లే ఇప్పుడే పంపించు
ఆ ఒకటే రోజు కదా పోయిందే
ఆ ఒక రోజు ఏడకుండ పోయింది ఇంకో రోజు ఏడ్చేసింది
ఉ
ఉ
సరే ఈ రోజు మా పాప స్కూల్ నుంచి ఫోన్ వచ్ వచ్చింది శనివారం పంపిలా ఆ శనివారం పంపిలా ఈ రోజు పంపిలా అందుకనేసి మేడం పంపించలేదనే తనకి బాగలేదు హెల్త్ బాగలేదు ఫీవర్ ఫ్రైడే బాగా ఉన్నింది ఎగురుతాంది బాగా ఉన్నటువంటి ఆ నైట్ లో దాని ఇంకేం పుల్లు ఎగురుతానే ఉంది మాకు దా భయంమేస్తంది ఒళ్ళు కాల్తా ఉంది ఆడుకుంటాంది దాని ముఖం చూస్తేనే అర్థమయిపో దా
మేము థర్మోమీటర్ పెట్టాలి మే వేడి ఒల్లి కాలిన గాని తర పోయికుడదు
ఆ అవును నేను ఫీవరు ఉంటేనే పోస్తాండ ఉ తెలుస అది పారాసిట్ మళ్ళ అది కొంచము ఊరికే పోస్తా ఇది డేంజర్ అని అట్టనే పోస్తా ఉన్న యు
కాని వదిలేస్తాను ఆ టెంపరేచర్ ఎక్కువ చూపించిందింటేనే సన్
ఆ ఆ అది అట్టనే పోస్ తాండనేను
ఉ మనోళ్లు అంతంత మాత్రం
ఆ మామూలుగా అదే పోసుకుంటానింది తాగుతావునింది రాత్రి మాత్రం త్రం ఎక్కువ ఆ గోల్ జసే సి అర్ధరాత్రిలో దానికి అసలు అవలా యూ అది ఎందుకో ఊ ఊరికే ఏడుస్ తనే ఉంది అది దేని కని అర్థం కాల మళ్ళీ నైట్ లో నేను ప పడుకునేటప్పుడు ఏం రాలేదు కదా అనుకున్నా మళ్ళీ అర్ధరాత్రిలో కొంచెం ఎక్కువ అయ్యింది అప్పుడు సిరప్ పోసేసిన తర్వాత నోట్ నోట్లో నుంచి అది అది గాలి ఆడకో ఏమో తెలియదు నురుగు నురుగు నురుగు గానే వస్తా ఉంది నోట్లో నుంచి ఆ లైట్ గా నూరుగు నూరుగు వస్తానే ఉంది అట్లా త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది తుడిచి తుడిచి తుడిచి నాకే భయం అయ్యింది మళ్లీ ఏమన్నా హాస్ పెటల్ పోదామా అనేసి మళ్ళీ నార్మల్ అయిపోయింది ఏమి రాలా అది ఎక్కువ ఆ పిల్ల బిగా పెట్టేయడం వల్ల మందు పోసేటప్పుడు అది ఎందుకో అర్థం కాల
ఉహు ఉ
మొన్న మొన్న అంత పోసినాగా అదే ఆ ప్యారాసిటమాలే పోసినా అప్పుడంతా ఏం లేదు రాత్రి ఎందుకో లా పోయింది పా పడుకుంటుంది కళ్ళు మూసుకునే ఏడు తాంది
యు అట్లే ఏమి వాళ్ళ బిహేవియర్ చూస్తా ఉంటా ఉంటే నాకు భయం వేస్తాంది మాట్లాడ యాడ లేని గుళ్ళు అన్ని తిరిగి వేసా నేను నిన్న మొన్న అంత ఇంకా హాస్పిటల్కి రోజు రెండు సార్ పోతున్నా కాని ఏమి తగ్గలేదు ఇంకా పెరుగుతుండది కాని మాకేమి అర్ధం కల అది తెలిసిన తర్వాత నేను నార్మల్ అయినాను గాని
ఎ ఇంకేం చేలేము అంతే అమల్ తల్ పోయారు ఇంగ వాల్ చెప్పిన తినల్సిందె మళ్ళీ చెకప్ కొల్ పోతా ఉండాల్సిందే ఇద్దమేమో చాలా ఉంటాయ్, మొత్తం మనకే కాద అందరికి ప్రతి ఒక్కరికి ఫీవర్లే, పిల్లలు అందరు కి హాస్పిటల్ పోతాయ్ అన్ కొంతమంది జనాభా కూర్చొని ఉంటాండరంట
హు
అంతా మనం ఏం చేయలేం. గాపల ఇంకా వి పాప స్కూల్ పోయేది కాబట్టి ఆడ ఎవరితొనా ఎదన్న ఉన్నా అతనే ఇది వచ్చేస్తుంది.
ఆ
చూడు ఈరో జు హస్పిటల్ పోయి చెకప్ పొయెస్రా ఏం చెప్తారొ చూద్దాం మళ్ళ చె హు, సరే మరైతే ఓకే